హలో ఏమ్ లేదు రా స్టిచ్చింగ్ చేస్తా కదా నేను ఒక బ్లౌజ్ కట్ చేసిన ఉండ ఉ ఉ
తిన్నారా
తిన్నారా మీర్ తిన్నారా
ఉ తిన్న బ్లౌజులు కూడా కుడతారా అక్క డ్రెస్సెస్ బ్లౌజెస్ అన్ని
అయ్యయో ఖాలీగా ఉండి ఏం చే కలాలు కుడుత
ఆహా
కో
ఉ బయట వాళ్ళు ఇవి కుడుతారా
ఆ కుడతారా ఏం లేదు బయటివి కూడా కుడత
ఉ
ఉ లోకాలు వాళ్ళ ఇస్తారట పెంట
అవునవును
ఓ ఏ చినం మమ్మీ కూడా కుట్టేది అట్లా ఇ కొంచెం వచ్చు
ఉ హుమ్
ఎట్లనే కుట్టుకుంటా పోతే ఇప్పుడు ఇయ్య పర్ఫెక్ట్ అయిపోయింది
ఉమ్ ఒక్క బ్లౌజ్ కుడితే ఎంత అక్క
అది వితౌట్ అంటే లైనింగ్ క్లాత్ గిట్ట ఇస్తే కస్టమర్ ఇస్తే గిట్ట వన్ ఫిఫ్టీ ఇ ఏను పెడితే టూ హండ్రెడ్
ఇట్లా లాంగ్ ఫ్రక్స్ కుడతరా
ఆ డ్రెస్సెస్ కూడా కుడతా అమ్మాయిలకి సంబధించి ఫ్రాక్స్ అంబ్రెల్లా మళ్ళా లంగావోని
పట్టి ఉంటందా లేదంటే డిజైన్ బట్టి ఉంటుందా ఫ్రాక్ కుడితే
డిజైన్ బట్టి ఉంటా నార్మల్ గా సింపుల్ గా గుట్టించుకుంటే టూ ఫిఫ్టీ తీసుకుంటా విత్ అంటే లైనింగ్ క్లాత్ వాళ్ళది అయి తే ఇక డిజైన్ పెడితే ఇకా డిజైన్ని బట్టి రేట్ ఉంటది ఏమన్నా లేసులు గీసులు ఏమైన్నా పెట్టుకుంటే దాన్ని బట్టి ఉంటది
ఇట్లా మన చూ పిచ్చింది కన్ కన్తోని పడితే ఎంత తీసుకుంటారు
ఆ ఫోటో పిక్న్ బట్టా అహా అంటే ఇప్పుడు ఏదైనా ఇట్లా ఇప్పు పిక్ చూయిించి కుట్టించుకుంటానా
ఆ అవునవును
ఇ అదికు ఇకు ఎంతే ఉంటుది ఇ త్రీ ఫిఫ్టీ మా అంటే లాస్ట్
అవునా
ఓమ్ ఎక్కువయితే ఇంతవరకదా నేను కుట్టలేదు లాస్ట్ త్రీ ఫిఫ్టీ మ్ ఫోర్ దాకా కుట్టినా మ్మ్ హ్మ్.
మ్మ్
ఇంకా మీరేం జేస్సండ్రు
ఏం జేయట్లే అక్క ఖాళీనే ఉన్నాను
హుం హ స్టడీ ఏడు ఏడు వరక్ టైంది
ఫార్మాసీ థార్డియరు చేస్తున్నా ఆ అ మీరేం చేస్తారు మరి మీరు ఎక్కడ వర్క్ చేసి చదువుకున్నారు
నాది ఇంటర్ కంప్లీట్ అయింది ఆ తంత్ర తను యాదో చేసేసండి ఇంట్లోళ్ళు మ్యారేజ్ అయి ఇగ ఎయిట్ ఎయిట్ ఇయర్స్ కంప్లీట్ అయి కె ఒక పా బాబు ఒక పాప్ పైదర్లు
వునా నువ్వు మ్
గురిజా
మస్తు వేడి గ ఉందక్క అసలు ఎండా మస్తు ఉంది మీ దగ్గర ఎండ ఎట్లుంది
మా ఆఫ్టర్నూన్ దా కుండే ఇప్పుడు మొత్తం మబ్బు మబ్బాయి కొంచెం చినుకులు చినుకులు పడతాంది లైట్గా చినుకులు పడతాంది
అవునా ఇక్కడ అట్లాంటిది ఏమి లేదు కాని కొంచెం కొంచెం ఇగ ఈవినింగ్ అయితుంది కాబట్టి కొంచెం
ఆ ఏదాదే మబ్బు మాబ్బ బైంది పడుతదేమో నైట్ రే మో కొంచెమైతే పడత తంది లైట్ గా
అవునా
ఇంకా ఏం తిన్నర మరి
ఆసలు ఇది ఎండ కాలమో వర్ష కాలం మో ఏం అర్థం అయితలేదు అట్లా అయితుంది మార్నింగ్ ఏమో ఎండ కొడుతది ఈవినింగ్ ఏమో ఆ
ఉం
వర్షాకాలంలనేమో ఎండలు కొడతా ఉంటాయి
ఊ వానలు ఇప్పు ఎండ కాలంకే వానల్ అవును
ఎండా కాలం ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అక్క మరి
ఇగ జాగ్రత్తలు అంటే ఎక్కువ బయటికి అయితే వెళ్ళలేము ఫస్ట్ ఎండబ ఎండా ఎక్కవ ఎలినమంటే ఎండ దెబ్బ త తది
అవును
ఎంతయితంత ఇగ మనకు నార్మల్ గా ఎండ తాకద్దానంటే లెమన్ వాటర్ అంతే లెమన్ జ్యూస్ తాగుడు మంచిది అదో తే ఎండ దెబ్బ తాకదు ఎక్కు
అంటే ఇప్పుడు అప్పుడంటే లెమెన్స్ ఎక్కువ దొరికేవి కాబట్టి లెమన్ జ్యూస్ తాగేవాళ్ళు కాని ఇప్
అదేతాగుతరు ఇప్పుడైతే దొరుకు అసలు ఈ ఇయర్ అయితే అసలు ఏడ దొరుకుత లేదు
ఇట్ల కనీసం మార్కేట్ లో కొందామన్నా కూడా ఏమో వాళ్ళు కూడా మస్తు
వాళ్ళకు కూడా దొరకుతలేదు అంత మంచిగ దొరకుతలేదు ఇగ రెడిమేడ్ దే ఇగ మనం ఏమ టరిగ స్ప్రైట్ థంబ్స్ అప్ ఎలాగు అలాగే దొరుకుతాంది ఇప్పుడు లెమన్ జ్యూస్ కూడా ఇగొ గదే రెడీమేడ్ దె తాగుడు అయితంది ఇగ
లాగా ఇస్తున్నరు దానిలో మొత్తం వాటరే ఉంటయి ఇంతెంత లేమన్ ఇస్తరు అంతే
అవు అవు
ఏమంటారు ఇగ దొరకకా
మనమేమో ఇంట్లో చేసుకుంటే మంచిగా కొంచెం చక్కెర ఉప్పు మంచిగా వేసుకుంటాం
ఉమ్ వాళ్ళు మొత్తం ఐస్ యేసి వాటర్ వాటర్ వేసి ఇస్తరు ఇగ
ఉమ్ అవును ఇది ఎవరిది ఎవరి జాబ్ వాళ్ళది
ఆమ్
అవు
ఓ
అవును
ఇంకా
చెప్పాలక్క అయిపోయినియా పనులు ఈవినింగ్ పనులు ఉంటయి కదా
నా ఇగ ఇదే బ్లౌస్ కడిగేసి ఇగ ఆమె కొంచెము అంటే ఇగా అర్జెంట్ ఆమె ఊరికి వెళ్తా అన్నదైతే లేదా కడిగేసి ఉంటే ఈవినింగ్ వర్క్ చేసి కూర్చుందాం అని కడి గేసినా ఉమ్ ఈవినింగ్ అంటే బోల్లు గయే ఉంటయి ఇగ ఈ వర్షం పడుతంది ఊడ్చుడయితనే లేదు ఇగ వంటా అంటే కొంచెం నాకు లేటే చేస్తా ఉమ్ అమ్
ఏం కర్రి చేస్తారు మరి ఈవినింగ్ ఈవినింగ్ ఎ ఎం కర్రి చేస్తారు
ఏ ఇంకా డిసైడ్ కాలేదు ఇక మా హస్బెండ్ ని అడగాలే అమ్ హస్బెండ్ ని అడిగే చేస్తుడు ఏం వంట చెయి మాంటాడో
అవునా
ఆమ్
ఉమ్ మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఏం చేశారు కర్రి
మార్నింగ్ ఏమో టమాటా చట్నీ ఇంకా అఫ్టర్నూన్ వంకాయ్ చేసి నా మ్మ్ అది వంకాయ అంటే మే బంగాళి కర్రీ లాగా కాద అది పెద్ద పెద్ద వంకాయలు ఉంటాయి కదా వాటిని ఇట్లా పెద్ద పెద్దగా ఫిష్ చేసి చిప్ పెద్ద పెద్ద కాడి వేసి ఫిష్ ఫిషెస్ పీసెస్ ట్లుంటాయి పెద్ద పెద్దగా అట్లా కడి చేేసి దాన్ని కొంచెం మళ్ళా ఏమంటారు ఉప్పు కల్పుకోని ఫ్రై చేసుకుంటాం ఇక కారము కావాలనుకున్న వాళ్ళు ఇప్పుడు ఎండుమిర్చి ఉంటది కదా
బెంగాలీ అమె అమ్మో తీసుకొచ్
అ మనకు కారము కావాలనింటే రండు మీరు చినీ కొంచం నూ నెలా మనం ఎంపుకున్నామంటే దానిల్ల నుంచుకొని తింటే అయిపోతది ఇంక పిల్లలక అైతే అది బెటర్ కారం ఉండదు ఏమ్ ఉండదు
అవును మేము కూడా మేము కూడా చూస్తాం కానీ అవాస్ అసల ఎక్కడ దొరకనే దొరకవు వం
అది బెంగాలీ క్యాంపు లాటు వాళ్ళ వాల్ పండిస్తారు ఎక్కువ ఆటు దొరుకుతుంది
బెంగాల్ క్యాంప్ లో మేము ఓన్లీ అక్కడ పర్వలో పర్వాల తీసుకొచ్చుకుంటాం పర్వాల తెలుసా అక్క
తెలుసు తెలుసు మా దాంట్లో అంటారు చిన్న చిన్నగానే ఉంటాయి కదా ఇట్లా తెలుసు నాకు ఆవో దొండకాయలాగా కొంచెం పెద్దగా ఉంటది వావ్
దాంట్లో గింజలు ఉంటా అదే కదా గింజలు మంచిగా టేస్ట్ వస్తాయి హ్మ్ మా మమ్మీ మంచిగా చెస్ చాలా కర్రీ
అదా అనే ఫ్రై చేయచ్చు మసాలా చేయచ్చు అది అది కూడా బాగా ర కలువ చేయొచ్చు
మ్మ్
మ్మ్ తింటామ్ ఈయలమాత్ మొత్తం బెంగాలీ డిషెస్ ఉన్నాయాన్న హ్మ్ దొరుకుతాయి మనకిజగామ్ సైడ్ వెళ్తే హ్మ్ అటు సైడ్ బాగా దొరుకుతది హ్మ్ ఏ మా ఆయన గూడా కూరగాయలె అమ్ముతాడు కదా ఈజగ నుంచే తీసుకొచ్చిండు అమ్మడానికి ఇగ అన్లనే ఇగ ఇంట్లో ఉంచుకొని చేస్తున్నా ఇగ హ్మ్
హ్మ్
ఏమనా హాస్టల్ ఆ మీది లేకుంటే ఇంట్లోండే చదువుకుంటార
కా
హాస్టల్ ఏనా ఇప్పుడు ఏం హాలిడేసా
లేదు ఈరోజు కొంచెం రీ ఫీ రీ రియమ్మజ్ గురించి హాలిడే ఉన్నది
హ్మ్ హు
వెళ్ళలేదు ఇంగా కాలేజ్కి
అవునా హ్మ్ హు రేప్ గు
ఆ రేపు శ్రీరామ నవమి కాబట్టి రేపు కూడా హాలిడేనే ఆ అ
ఇలి
ఆ అవునక్క మరి కట్ చేయడం అయిపోయింద బ్లౌజు
కటింగ్ అయిపోయినంకనే కాల్ జేస్
ఓకే ఓకే అక్క
సరేరా
అ
ఆ